హలో ఏం చేస్తున్నా
ఏం లేదు నువ్వేం చేస్తున్నావ్?
హలో
హలో
విన్పిస్ తుందా నా వాయిస్?
ఆ వినిపిస్తుంది
నువ్వు కొంచెం నాకు నీ వాయిస్ వినిపియ్యట్లేదు.
అవునా ఇప్పుడు
ఆ ఏం చేస్తున్నావ్?
ఇప్పుడు ఇనిస్తుందా?
ఆ వినిపిస్తుంది ఇప్పుడే సంత నుంచి వస్తున్నావా?
ఆ అవును సంచి నిండా సామాన్లున్నాయ్ చాల బరువుగా ఉంది.
అవునా ఈరోజు సంతలో జనం ఎలా ఉన్నారు రద్దీగా ఉందా మరి
అబ్బో అస్సలు కాలు పెట్టడానికి చోట్లేదు ఊరంతా అక్కడె ఉంది.
నిజమే వారానికి ఒకసారి వచ్చేసంత కదా అందరూ వస్తారు.
రా ఈసారి
నేను సాయంత్రం వెళ్దాం అనుకుంటున్నాను. ధరలు ఎలా ఉన్నాయి కూరగాయలవి
టమాటాలు కొంచెం తగ్గాయి కానీ మిగిలినవన్నీ మండిపోతున్నాయి.
అవునా మరి ఆక్కుర్లు తాజా వేనా?
తా జావే ఇప్పుడే తోటలోకి కోయ్ తోటలో కోసి తెచ్చినట్టు మెరిసిపోతున్నాయి
మంచిది సంతలో కొంటే ఆ రుచే వేరు కదా ఎంతైనా
నాక్ ఆ మట్టి వాసన సందడి చూస్తుంటేనే బాగుంటుంది.
మరి పూలు ఏమైనా కొన్నావా మల్లెపూలు వచ్చాయా సంతలోకి
వచ్చాయి రెండు మూరలు తీసుకున్నాను వాసన అదిరిపోతుంది.
భలే చెప్పావు సాయంత్రం తలలో పెట్టుకుంటే ఆ కళే వేరుగా ఉంటుంది.
ఆ అవును మరి నీకు మిరపకాయ బజ్జీలు గుర్తున్నాయా?
ఎలా మర్చిపోతాను సంతకు వెళ్తే అవి తినకుండా అస్సలు రాము కదా మనం.
నిజమే ఆ వేడివేడి బజ్జీలు తింటూ సంతలో తిరగడం ఒక సరదా
నీ వాయిస్ వినిపీయట్లేదు నాకు అస్సలు.
అయ్యో అన్న ఇప్ ప్పుడు ఇ వినిపిస్తుందా?
ఆ లేదు మస్తుగ చిన్నగ వస్తుంది మొత్తం వాల్యూమ్ పెట్టుకున్న కూడా చిన్నగనే వస్తుంది. ఇంట్లో ఉన్నావా? మ్మ్ వినిపియట్లేద అయితే వాయిస్
ఇప్పుడు పర్లేదా బాగానే ఉందా
ఆ ఇప్పుడు కొంచెం కొంచెం ఓకే ఆ వేడి బజ్జీలు తింటూ సంతలో తిరగడం ఒక సరదా కదా
నిజమే ఆ వేడి వేడి బజ్జీలు తిం సంతలో తిరగడం ఒక సరదానే
అవును సంతముచ్చట్లు సరే గాని మీ ఇంట్లో ఆ పెళ్లి సంబంధం విషయం ఏమైంది
అప్పు అడగకురా నిన్ననే వాళ్ళు ఫోటో పంపించారు
అవునా అబ్బాయి ఏం చేస్తాడు అంటా నీకు నచ్చాడా మరి
టౌన్లో ఏదో ఉద్యోగం అంట కానీ నాకు ఇప్పుడే పెళ్లి చేసుకోవాలని లేదు
నిజమే ఇంకా మనం చిన్నపిల్లలమే అనిపిస్తుంది కదా
అవును అప్పుడే ఒక ఇంటి కోడలిగా వెళ్ళి బాధ్యతలు మోయాలంటే భయం వేస్తుంది
భలే చెప్పావు మన ఊర్లో అందరు వయసు వస్తుంది పెళ్లి చేసి చేసేయాలి అని తొందర పెడతారు
నిజమేర చుట్టుపక్కల వాళ్ళ మాటలు వింటే విసుగు వస్తుంది
అవును వాళ్ళకి మన పెళ్లి భోజనం మీద ఉన్న శ్రద్ధ మన సంతోషం మీద ఉండదు కదా
కరెక్టుగా చెప్పావు మరి నీ వైపు ఏమైనా సంబంధాలు చూస్త స్తున్నారా
చూస్తున్నారు కాని మా నాన్నకి నేను ఇంకా చదువుకోవాలని ఉందని తెలుసు
మంచిదిర కనీసం డిగ్రీ పట్ట చేతిలో ఉంటే మనకు ఒక ధైర్యం ఉంటుంది
అవును రేపు పెళ్ల్ళయి కూడా మన కాళ్ళ మీద మనం నిలబడాలి కదా
నిజమే మరి నీకు కాబోయేవాడు ఎలా ఉండాలని కోరుకుంటున్నావ్
పెద్ద అందం అక్కర్లేదు గాని నన్ను అర్థం చేసుకొని గౌరవిస్తే చాలు
అది చాలా ముఖ్యం రా మనల్ని వంటింటికి పరిమితం చేయని వాడు దొరకాలి
అవును మరి నీకు టౌన్లో ఉండటం ఇష్టమా లేక పల్లెటూరులో ఉండటం ఇష్టమా
ఒక పల్లెటూరే ఇష్టం కానీ అబ్బాయి ఉద్యోగం టౌన్లో ఉంటే తప్పదు కదా
నాకు అస్సలు వాయిస్ వినిపియట్లేదు
అయ్యె అవున
కొంచెం కూడా వినిపియట్లేదు
ఇప్పుడు
ఆ కొంచెం గట్టిగా మాట్లాడరాద ఎందుకు ఇంట్లో ఎవరైనా ఉన్నారా
ఆ పర్లేదు సరే ఇప్పుడు మాట్లాడుతా వినిపిస్తుందా
ఆ ఇప్పుడు వినిపిస్తుంది అవును మళ్ళీ నీకు టౌన్ లో ఉండటం ఇష్టమా, పల్లెటూరులో ఉండటం ఇష్టమా
నాకు పల్లెటూరే ఇష్టం కానీ అబ్బాయి ఉద్యోగం టౌన్లో ఉంటే తప్పదు కదా
నిజమే అక్కడ సౌకర్యాలు బాగుంటాయి కాని మన ఊరుగాళ్ళ అక్కడ దొరకదు కదా
కరెక్ట్ అందుకే పెళ్ళకి ముందే మన మనసులో మాట చెప్పేయాలి
భలే చెప్పాం అందుకే నేను మా అమ్మతో గట్టిగా చెప్పేశాను ఇప్పుడే నాకు పెళ్ళొద్దని
మంచి పని చేశావ్ మరి ఆ సంబంధం వాళ్ళకి ఏం చెప్పారు
ఏం చెప్తారు ఇంకా చదువుకుంటుంది అని చెప్పి ఆపేశారు ప్రస్తుతానికి అయితే గండం గడిచింది అనుకో ఇక
హ హ అమ్మాయ్య అయితే కాసేపు మనం స్వేచ్ఛగా ఉండొచ్చు
అవును సరేగాని రేపు పొద్దున్నే మీ పొలానికి వెళ్తున్నారా మీ నాన్నగారు పిలిచారా
అవును రా రేపు నాట్లు వేస్తున్నారు అందరం వెళ్ళాలి
అబ్బో బురదలో దిగి ఆ నాట్లు వేయడం అంటే నాకు చాలా ఇష్టం
నిజమే కానీ ఎండ తగిలితే మాత్రం చర్మం అంతా నల్లగా అయిపోతుంది
అయినా సరే ఆ మట్టి వాసన చూస్తుంటే వచ్చే ఆనందమే వేరు కదా
అవున్రా కొత్తగా నీళ్లు పెట్టినం పొలంలొ నడవడం భలే ఉంటుంది
మరి రేప్ మీ పొలంలో పండ్లకు వెళ్ళే వాళ్ళకి భోజనం ఏం పంపిస్తున్నారు మీరు
అమ్మ వేడివేడి సంగటి పప్పుచారు చేస్తానంది
అబ్బా పొలం గట్టు మీద కూర్చొని ఆ ముద్దది తిన్టుంటే అమృతంలా ఉంటుంది కదా
కరెక్ట్ ఆ పక్కన ఉల్లిపాయ మొక్క పచ్చిమిర్చి ఉంటే ఇంకా అదిరిపోతుంది
నిజమేర సిటీలో పిజ్జాలు తిన్నా ఆ తృప్తి రాదు కదా
అవును మరి మీ తోటోలో ఈసారి మిరప తోట వేసార
వేసాం ఇప్పుడిప్పుడె చిన్న కాయలు వస్తున్నాయి
మంచిది వర్షాల్ పడితే పంట బాగా వస్తుంది
అవును గాని ఈ పురుగులు పట్టకుండా జాగ్రత్తగా చూసుకోవాలి ఇక
నిజమే మరి పొలం నుంచి వచ్చేటప్పుడు గడ్డి మోపులు మోస్తావ
మోస్తాను నాకైతే అది అలవాటే మరి నీకు నెత్తి మీీద బరువు పెట్టడం వచ్చా రాదా
రాదు రా పెడితే చాలు పక్కకి పోద్ది
ప్రాక్టీస్ చెయ్యాలె అ అప్పుడే నువ్వు అసలైన పల్లెటూరు పిల్లవవుతావు
అవును మాక్ పొలంలో పాటలు పాడుతూ పనులు చేయిస్తార
అవును జానపద పాటలు పాడుతుంటే అసలు అల సటె తెలియదు ఎంతసేపు పని చేసినా కూడా
భలే చెప్పావు ఆ పాటలు ఉండే మాధుర్యం ఇంకెక్కడ ఉండదు
అవును సరేగాని ఇందాక మన పాత స్కూల్ దారిలో వెళ్తుంటే మన చిన్నప్పటి ఆటలు గుర్తొచ్చాయి నాకు
అబ్బో ఆ స్కూల్ ముచ్చట్లు చెప్తే అస్సలు రోజంత సరిపోదురా
మనం ఆ చెరువుగట్టు దగ్గర క్లాస్ ఎగ్గొట్టి కూర్చునే వాళ్ళం గుర్తుందా నీకు
ఎలా మార్చిపోతాను టీచర్ వస్తున్నారని తెలిసి పొలాల్లోకి పరిగెత్తె వాల్లము
అవును ఒకసారి నువ్వు ఆ బుర్దలో పడితే డ్రెస్ అంతా పాడయినని ఎంత ఏడ్చావొ గుర్తుందా
నిజమే ర అప్పుడు నువ్వే కదా నీ ఖర్చిఫ్ తో తూడ్చి నన్ను ఇంటికి తీసుకెళ్ళింది
కాలేజ్ ఎప్పుడు మధ్య ఉన్నా ఆ స్నేహం ఇప్పుడు తలుచుకుంటే ముచ్చటేస్తుంది నా
మరి ఆ బడి బయట అమ్మే రేగిపళ్ళు చింతకాయలు గుర్తున్నాయ
అమ్మో ఆ ఉ ఇప్పున్న
అవున్రా ఆ పావలా అర్ధ రూపాయి కోసం మనం ఇంట్లో ఎంత బ్రతిమలాడేవాళ్ళమో
హలో వాయిస్ ఇనిపీయట్లేదు
హెలో విన్పిస్తుందా ఇప్పుడుయినా
అ అవును ఆ పావుల అర్ధ రూపాయల కోసం మనం ఇంట్లో ఎంతో బ్రతికిడమ వాళ్ళము
నిజమే మరి ఆ క్లాస్లో వెనక సీట్లో కూర్చొని అందరి మీద జోకులు వేయడం
అవును ఒకసారి ఆ పక్క మీద అబ్బాయి బెంచ్ మీద నువ్వు పెన్సిల్ తో గీతలు గీస్తేవాడు ఏడ్ చేశాడు కదా పాపం
వాడిప్పటికీ కనిపిస్తే నన్ను చూసి భయపడతారు రా
కరెక్టే అప్పుడు మనకి ఏ టెన్షన్లు లేవు హాయిగా ఆడుకునే వాళ్ళం అందరం కలిసి
అను మరి ఆ వాన పడితే చాలుా స్కూల్కి సెలవలు ఇస్తారని ఎంత ఆశగా చూసేవాళ్ళు
నిజమేరా కాగితాలోదిలేసి అవి మొన్నపోతుండ
భలే చెప్పావు ఆ అమాయకత్వమే మనకి పెద్ద ఆస్తి అ పద్దు
అవున్రా ఇప్పుడు పెళ్ళి ఉద్యోగం బాధ్యతలు అంటూ ఆ సంతోషాన్ని మర్చిపోతున్నాం మనం
నిజమే అందుకే అప్పుడప్పుడు ఇలా మాట్లాడుకుంటే మళ్ళీ మనం మా చిన్న పిల్లలం అయిపోతాం
అవును నాకు కూడా అదే అనిపిస్తుంది అప్పుడప్పుడు ఇలా స్కూల్ ఫ్రెండ్స్ కి ఫోన్ చేసి మాట్లాడుకోవాలి అప్పుడే అన్ని టెన్షన్స్ మర్చిపోయి ఫ్రీగ ఉండగలుగుతాం
చాల బాగా చెప్పావురా సరే మరి అమ్మ పిలుస్తుంది గిన్నెలు తోమ
ఇంకెవరైనా కలిసారా మరి స్కూల్ స్నేహితులు ఈ మధ్య
లేదు కల్వలేదు నీకే మనా కలిసారా
ఆ లేదు నా ప్రస్తుతాననికి అయితే ఎవరు కలవలేదు బట్ అందరిని ఒకసారి కలిసి మాట్లాడాలని అనిపిస్తుంది నాకైతే
అవును మాట్లాడాలి చాలా డేస్ అయింది మాట్లాడాక
చ్చ ఏమ మరి తెలిదు కొంత మంది మన విలేజ్ లోనే ఉంటున్నారు కొంతమంది పట్టణాల్లో ఉద్యోగం కోసం వెళ్ళారని విన్నాను ఈ మధ్య
అవునావు చాలా డేస్ అయింది ఒకసారి కలవాలిరా మన్న
అవును ఒకసారి అందరం కలిసి కలిసి మాట్లాడుకునేలాగా ప్లాన్ చేసుకోవాలి ఇక
ప్లాన్ చేయండి కదా
అ సరేరా మరి మా అమ్మ పిలుస్తుంది గిన్నెల దోమాలి
సారే
తప్ప సరే మరి ఉంటాను
ఆ సరే
హ